హలో నమస్కారం అండి బాగున్నార అండి
ఊ బాగున్నామండి మీరు బాగున్నార
బాన్నామండి
అ నేనండి ఇప్పుడే అండి ఫుడ్ తిన్నాము అలాగ సేద తీరుత ఉన్నామండి బయట కూర్చొని
అవునా ఏం ఫుడ్ తిన్నారండి
నేనా అండి ఈరోజు వెనెస్డే కదండి మటన్ చికెన్ తిన్నామండి ఇంట్లో స్పెషల్ చేశారనమాట
అవునా అంటే మీరు నాన్ వెజ్ లవరా వెజ్ లవరా
నేను నాన్ వెజ్ లవరండీ టమ్య సమయాన్ని బట్టి మారుతా ఉంటాండండి సోమవారము శనివారం తిననూ ఆ మితా టైమ్స్ ఇంట్లో బ తింటానండి
అవునా అండి అంటే ఈ బిర్యానీ అంటే ఇష్టమా అండి
బిర్యానీ అంటే చాల ఇష్టమండి నాకు
అంటే ఇంట్లోనే చేస్తార లేకుంటే రెస్టారెంట్ లో తినడం ఇష్టమా
రెండూ అండి రెండు ఇష్టమే అండి నాకు
ఆ మీరే చేస్తార మీ అమ్మగారు చేస్తార అండి బిర్యానీ
అంటే నేనంటే నేను ఎక్కువ చెయనండి నాకు ఎక్కువ రాదు వంటలు చేసేకి
ఉ
ఆ అప్పుడప్పుడు చేస్త ఉంటా అంటానండి అంతే అమ్మగారు చెప్పినవే చే స్త వుంటన్ట
అ అండి
బాగ చేస్తార వంటలు
వంటలా ఏదో వెజ్ చేస్తామండి నాన్ వెజ్ తక్కువేను
అవునా అండి ఉహూ ఎందుకండి నాన్ వెజ్ ఎక్కువ ఎందుకు చేయరు రాద మీకి చేసేకి నాన్ వెజ్
అమ్ చిక్ చేస్తానండి కానీ నాకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇంట్లో
ఓహో ఒకే అండి
ఆ అందుకని వాళ్ళని చేయమని చెప్తానండి ఎక్కువగా మీరే చెయండి మీరు బాగ చేస్తారు ఆ చెప్పండి చెప్ అట్లేం కాదండి అ చె గానీ టేస్టీగా ఉంటుంది ఎక్కువ తినొచ్చు కదా అన్నట్టు నేను వాళ్ళకే వాళ్ళని చెప్తా వాళ్ళ చెప్పేస్తానండి మీరే చెయ్యండి అని
అవునండి మీరే అండి మీరు ఎక్కువ చికెన్ తింటారా మటన్ లేకపోతే సీ ఫుడ్ తింటారా ఎక్కువ
లేదండి అంటే చికెన్ తింటానండి చికెన్ అంటే మటన్ తింటాను గాని గ్రేవీతో తింటానండి ముక్కలు తినడం అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకి గ్రేవీతో తింటానండి
అవునా అండి సీ ఫుడ్ తింటారా అండి మీరు
సీ ఫుడ్ లో అయితే ఫిష్ ఒకటే తింటానండి ఫిష్ కూడా ఫిష్ కబాబ్ బు ఫిష్ ఫ్రై మాత్రమే తింటానండి ఫిష్ కర్రీ తినను
ఆహా ఓకే అండి ఎందుకండి అలాగ మీకు నచ్చదా లేకపోతే ఏమన్నా ఒంటికి ఒంటదా
చ్చదు అండి
ఎందుకండి చిన్నప్పటి నుంచి అంతేనా ఇప్పుడు ఈడనాడమలనా
అ చిన్నప్పటి నుంచి అంతేనండి నేను
ఆహా అవునా అండి ఎందుకండి అలాగా
అంటే చిన్నప్పుడు నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అంటే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఫిష్ తినారు అనమాట
ఉహు
వాళ్ళు అందుకని నాన్నగారు ఒక్కటే చే మా నాన్నగారు ఒకటే చేసేవారు దాంట్లో ముల్లులు ఉంటాయని భయం అండి ఎక్కడ ఇరుక్కుపోతాయో ఏక్కడ గుచ్చుకుంటాయో అని భయం అందుకని తిననండి ఫిష్
ఆహా ఓకే అండి ఫిష్ చానా మంచిది అండి మనకు పోబయోటిన్ అంతా వస్తది మంచిగా
అందుకనేనండి ఫ్రై తింటాను కబాబ్ తింటాను ఫిష్
ఆ కబాబ్స్ లో ఎక్కువ ఆయిల్ ఉంటది కదండి
అంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని తింటానండి
అవునా అండి ఓకే అండి
మీరంటి మీరు ఎలాంటి ఫుడ్ అండి
నేను అట్లా ఏం లేదండి అన్ని తింటాను మటన్ తన్లేదు ఒసారి తిన్నప్పుడు అలర్జీ లాగా వచ్చింది అనమాట మటన్ చికెన్ అప్పుడు అప్పుడు నుంచి కొంచెం తగ్గచ్చేసానండి తినము తిని ఎక్కడికన్నా వెళ్ళానాను అంటే అలర్జీలాగా వచ్చేస్తుంది నాకు అంటే చికెన్ మటన్ తిన్నప్పుడు ప్పుడు అందుకని తిన్ను ఇంట్లో ఉంటే ఎండ రాదు కదండి అందుకని నీడ పట్న ఉంటాం కదా ఇంట్లో
అంటే ఈ చికెన్ మటన్ తిన్న తర్వాత నీడలో ఉంటి ఇంట్లో ఉంటే రాదా అండి
ఆహా రాదండి నాకు అట్లేను ఒకసారి ఇట్లే తిన్నాను బయటకు వచ్చేసాను ఫుల్ గా ఇంటి బయట కూచ్చ తిన్నాను ఎండకు ఎండ బడతావున్నీనాది అప్ అప్పుడు నా మీద ఎండ పడేసిందా అప్పుడు ఫుల్ గా వన్ అవర్ టూ అవర్స్ ఏంది ఇలా నవ్వలు పెడుతున్నాయి గీకితే అసలు మనిషి మనిషిలాగే లేనండి అసలు చేతులు మోహము నవ్వ పెట్టని చూడ ఒకటే లేదండి అట్లా పెట్టేసింది నవళు నాకైతే నువ్
అయ్యయ్యో అయితే మీరు చికెన్ మటన్ తిన్నప్పుడల్లా ఇంట్లోనే ఉండాలండి అయితేను మరి నాన్ వెజ్ ఫంక్షన్ల ఎట్లా అండి
నార్ బయట ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కొంచెమే తింటానండి ఎక్కువ తినను అంటే ఇంకా ఆ కడుపుకి ఆకలి ఏస్తాన్నా కూడా చాలు అని కొంచెమే తింటాను ఎక్కువ తిన ననుసలు
అవునా అండి
స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయించుకొని తింటానండి అంతే నువ్వుక్కువ తిననేడను
అవున అండి అట్లయితే కష్టం కదా అండి అంటే అంటే ముందే నాన్ వెజ్ లవరు
ఉ కష్టమే అండి కానీ ఇంట్లో ఉంటే మనము ఇంట్లో ఉంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు అట్ అట్ల ఏమన్నా ఒకసారి ఏమన్నా అయ్యందంటే మేము జాగ్రత్తలు తీసుకోలేం కదండి
సీ ఫుడ్ తింటారాండి మీరు
సీ ఫుడ్ మకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి
ప్రాన్స్
ఆ ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి రొయ్యలు ఆ రొయ్యలు నాకు చనా ఇష్టము మరి నెక్స్ట్ ఇవి అని పీతలు కర్రీ చేస్తారు అది ఎలా చేస్తారో ఒకసారన్న అది టేస్ట్ చెయ్యాలండి అది నేను
అవును పీతలు రొయ్యలు
ఆ ఆ మా పిన్ని వాల్లూరు సైడ్ బాగా చేస్తా మొన్న రీసెంట్ గా వెళ్ళామా అప్పుడు తిందామా అనుకున్నాను అనెక్స్ క్స్పెక్టెడ్గా ఇంటికి ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అప్పుడు వచ్చేసానండి లేకపోయింటే బాగుండు
అయ్యో అలా అంటే వేరే చోటికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాల అనిపించినప్పుడు చెయాలండి ఎందుకంటే మళ్ళీ ఆ ఛాన్స్ దొరకదు
దొరకదండి కానీ అక్కడ బాగా చేస్తారు మా పిన్ని వాళ్ళ మా ఊరు మా పిన్ని వాల్ల ఊరు సైడ్ తిందామని ఫిక్స్ అయ్యాము అంటే అక్కడ గుంటూరు సైడ్ ఉంటారు మా పిన్ని వాళ్ళు ఆ బాగుంటది అక్కడ బామ బాబాయి వాళ్ళు బాగా తెప్పిస్తారు సీ ఫుడ్ అనమాట నేను మా అక్క బా తినాలి తిందాము అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసామండి బా ఈ ఊరికి వచ్చేసాము తిల్లాక పోయామండి అసలు
ఆహా
అండి
ఊ లేదండి అదే చెప్పాను కదండి
రొయ్యలు ఆహా చేపలు కాదండి రొయ్యలు పీతలు అలాంటివి ఏమనా తింటారా
టేస్ట్ చేయలేదండి అంటే ఎప్పుడన్నా ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ అయితే చెయ్యాలండి
అవుండి అన్ని పెద్దళ్లు అంటారు కదా తిన్నా తినకపోయినా మనము టెస్ట్ చే సి వదిలేసేయాలండి అప్పుడే మన కొ అన్ని దాని గురించి తెలుస్తా ఉంటాంటాయి
అవునవును అలాగే చేస్తానండి నేను కూడా ఊ ఇంకా అంటే నాన్ వెజ్ లో తెలుసుకున్నాను వెజ్ లో ఏమంటే ఇష్టమో చెప్పలేదండి.
వెజ్ లో వచ్చి నాకు పన్నీర్ బా పన్నీరు మష్రూమ్ ఖాజు ఫ్రైడ్ రైస్ ఈ మూడు నాకు చానా ఇష్టం అండి
అండి
మీకండి మీకేమి ఇష్టం వెజ్ లో
వెజ్ లో ఉ అంటే ఓలిగా ఓలిగా అంటే బాగా ఇష్టపడతానండి లేదండి అంటే స్వీట్ తక్కువగానే తింటాను కానీ నాకు ఓలిగం టే ఇష్టము తర్వాత మ్మ్ నాక్కూడా అంతేనండి మష్రూమ్ అంటే చాలా ఇష్టము పన్నీర్ కూడా
మ్మ్ హు
మా ఆడపడుచు గారు అమ్మాయి చేసింది బాదం ఖీర్ చాలా బాగొచ్చిందండి అది కూడా బాగా బాగా తిన్నామండి మా ఫ్ ఫంక్షన్ లో
బాదం ఖీర్ అంటే నాక్కుడ అంటే గుర్తుకొచ్చింది నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు కానీ నేను ఒకసారి బైటికి వెళ్నప్పుడు బా టేస్ట్ చేసానండి బాగుండినాది ఇలాగే ఫంక్షన్ కి మా రిలేటివ్స్ ఫంక్షన్ కి వెళ్ళాను బాగుండిన్నాదండి అస్ సలు
ఆ రోజు నేను కూడ అంతేనండి రెండు కప్పులు లాగించాను
చానా బాగుం చానా బాగుంటాదండి అసలు
ఆ అలా ఏంటివన్నా కొంచెం నాకు టేస్ట్ అనిపించాయి అంటే కొంచెం తింటానండి కానీ నాకి కొంచెం కారంగా తినడం అంటే ఇష్టం అండి ఏవైనా అంటే స్వీట్ కాకుండ కారంగా తినడం అంటే ఇష్టం
నాక్కూడా అంతే అండి స్వీట్ వన్ పర్సెంట్ తింటే కారం నైంటీ నైన్ పర్సెంట్ బా తింటానండి నేను
ఉమ్ హ్ అవునండి నాలుక్కి అప్పుడప్పుడు ఆ కారం కారంగా తగులుతుం టే ఆ నాలుక చచ్చు పడిపోయిండేది కూడ ప్రాణం లేచొస్
అవునండి అప్పుడప్పుడు ఏం కాదు గాని నేను బాగా తింటానండి అసలు మా అమ్మగారు అయితే ఇంగా నా కోసం ఇంగా స్వీట్ ఏమీ చేయరు ఇంట్లో మేం తి నమని పిల్లోల్లము ఎప్పుడు హాటే చేస్తారండి ఇంట్లో అయితేను మ్మ్ అది ఎమో క్రేవింగ్స్ అంటా అంటరు కదా అట్లా అవి ఏమన్నా అబ్బుడొచ్చి నప్పుడు అట్ల జస్ట్
జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి అంటే పూర్తిగా వ అ ఆపూర్తి గాలేకుండా స్వీట్ అప్పుడప్పుడు అన్న తినాలి
ఆ అప్పుడప్పుడు తింటా ఉంటాంటరు న్లీవన్స్ ఒక్కసారన్నా రెండుసార్లన్నా తింటా ఉంటాం టానండి అంతేను అవునండి మీరండి బాగ తింటారా
నేను ఆ ఏదో బతకడానికి తినాల్ల కదా అండి అన్నట్టు తింటానండి ఇష్టంగా అయి తే తినలేనండి
అవునా అండి అంతేలేండి
ఉమ్
ఉ
ఇష్టంగా తిన్నాలి ఇష్టంగా అన్నట్టేమి ఉండదండి ఏదో ఉం టే బతకడానికి తినాల కదాన్నట్టు తింటనండి ఏదైనా
అవునండి ఇల బయటికి వెళ్ళినప్పుడు బాగా తింటారా మీరు ఫుడ్డు
అంటే నచ్చితే తింటానండి
అవునా అండి ఓహో ఓకే ఎట్లాట్లయితే మీరు ఫాస్ట్ ఫుడ్ ఇది తినరా ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్డేనా తినెది
అంతేనండి
ఉహు మంచిదన్ మన్ చి ఆ అలవాటులు నేర్చుకున్న మరైతే నువ్వు హోమ్మేడ్ ఫుడ్ బయట ఫుడ్ అస్సలు తినకూడదండి ఎప్పుడో ఒకసారి స్వీట్ ఎట్ల తింటారు మీరు అట్లా తినాల అంతే ఎప్పుడో ఒకసారి నామకరణం కోసం
కరణంలాగా తింటాం
ఊ అలా టేస్ట్ చేసి వదిలేసేయ్యాలి
అవునండి
అండి ఓకే అండి
మీ విలువైన సమాచారాన్ని మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదములండి
ధన్యవాదములండి